హలో ఆ వినిపిస్తుంద
వినిపిస్తుంది
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు ఏం లేదు ఖాళీ
ఖాలీనా తిన్నారా
తిన్నా మార్నింగ్ మీరు
నేన్ తిన్నాను
మ్ ఏం కారి
మాది మటనే అండి ఇప్పుడే మేము పొలం దగ్గరిక వెళ్ళి అక్కడే వండి కొని తినేసి వచ్చాం ఇప్పుడే
మాది పప్పు
పప్పునా
ఉమ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి
ఉహు
వాతావరణ కాలుష్యం పై మీ అభిప్రాయం ఏంటండి
అంతే ఎండలు కొడు న్నాయి ఇప్పుడైతే ప్రసెంట్ బాగా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ దొరకాలంటె ఇప్పుడు చాలా కష్టం
అవును కష్టం అవుతుంది
ఉమ్ మళ్ళ వాతావరణం కూడా ఎండ బాగొడతంది ఎండకు ఒక నిమిషం బయటన్న మనం ఉండలేము
అవునండి చెట్లు లెవ్వ మీ ఇంటి చుట్టుపక్కల
ఈ ఆ సిటీలో ఏం చెట్లుంటాయి
ఆహా సిటీ లోనా మీకు వాహనాల కాలుష్యం కూడా ఎక్కువగా ఉన్నాలె
ఉమ్ అదే పల్లెటూరులయితే మంచిగుంటది
అవునండి పల్లెటూరులో చెట్లు చెట్లు ఉండడం వల్ల కాలుష్యం కొంచం తక్కు తక్కువనే ఉంటుంది మీము అవనా
కాలుష్యం ఊకే ఊకే మళ రద్దీ కూడా ఉంటది
ఆ
ఆ పొద్గల బోయ్నోడు డ ఇంటికి రాలంట కూడా కష్టం ఆరైత్తే సాయంత్రం మా రాబిట్ లోనే
ఆ కొంచెం లేటే అవుతు తందిగా
అది సికింద్రాబాద్ పోయిన్ననుకో ఇక మనం వచ్చేసి మధ్యాహ్నం కూడా రావడం కష్టమే నల్గైతది
అవునా
ఆ ఆ గోరంగా
ఆహ చెట్లను పెంచుకోండి మీ ఇంటి చుట్టుపక్కల
పెంచాలే ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కడ ఉంటది ఉండది
ఇప్పుడు ప్లేస్ లేకున్నా డాబా పై పెంచుతున్నారు గా ఇప్
ఉమ్ డావపైనే పెంచుతాలా ద అ అంటనే పెంచుతాలన్నా ఇప్పుడు మా డావ పైన కూడా ఉన్నాయి
ఉమ్ ఈ మధ్య ఎప్పుడైన గుడికేళ్ళారా
ఉమ్ గుడికి వెమలవాడ వెళ్ళినం మా పాప గుండు చేద్దామని వెళ్ళినం
ఆహా పాప ఇంటి కాడ లేదా వెళ్లార
ఉమ్
అక్కడ బాగుంటుందని
ఫుల్ రద్ది మేము వాడల
ఆ ఉమ్ ఆ జనంలో ఆ జనంలో తట్టుకోలేకపోయారు
ఉమ్
వెములవాడలో శివ శివుడే కదా ఉండేది
ఆ శివుడె
ఉంహు అక్కడ ఏమేమి చేసారండి మీరు పాపకి ఎంటుకలు తీసేటప్పుడు
ఉమ్ ఫస్ట్ దర్శనం చేసుకున్నంక దేవుని దర్శనం చేసుకున్నంక తర్వాత పాపని ఆ గుండు గని బాబ్కు ఫుల్ వేసింది గోరంగ
అవునా
ఆ మా పాప ఉత్తిగాన్ ఊపిరి పడుతది
తెస్తా మీ ఫ్రెండ్స్
ఉమ్ ఉమ్
పండి
మీరేం చేస్తున్నారు
మేము పాపయ తింటున్నాం అండి
పాపా బాబు
మేము ఇప్పుడే పాపయ తింటన్నామండి మ చిలక మా చిలక దగ్గర పొప్పడి పండ్ల తోట ఉందండి అక్కడ ఉంచి తెచ్చుకొని పొప్పడి పండ్ తింటున్నాం
ఏం పండించులు మరి
మేము వరి నేనండి
ఒడ్లు అ ఒడ్లుది తిత్తనికి పోయిందా ఓడ వోస్తారు దాన్ని ఏమో అంటారు కాదు తూర్ పార బడతారా
ఆహా లేదు అన్ని ఇప్పుడు మిషనే చేస్తుంది కదా ఓన్లీ కల్పు తీయడం ఒక్కటే ఉంటుంది మాకు పని
అవును
ఉ కలుపు తీస్తే మొత్తం మిషను
బాగా కొడుతుంద ఎండ
ఆ బాగా కొడుతుందండి అందుకే పప్పాయ తెచ్చుకున్నాము ఇప్పుడే బాగు మస్తు స్వీట్ గా ఉంది పప్పయ
వేడి ఉంటది ఎండకు కదా
ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామ
ఉహు
బోపాయి తినండి హెల్త్ కు చాలా మంచిది
ఉహు కాదు మీరిప్పుడు మీకు పాప, బాబు
అవన్నీ చెప్పకూడదండి ఇందులో
ఆహా
ఇంకా అండి మా పిల్లల వచ్చి చానా అల్లరి చేస్తారండి
మా బాబు ఒక కాడ ఆగుతడ లేంగానే రద్దీ రద్దీ
ఉ అల్లరీ అల్లరీ చేస్తుంది
అన్నం కూడా సరిగా తినరు మన తినిపియాలవమ్మా
ఉ ఎంత టైమ్ పడుతుంది తినే వరకు
గంట రెండు గంటలు పడతది వీళ్ళకి తినిపిచ్చుడే సరిపోతది
అవునా
కరెంట్ పోయింది మా
కరెంట్ పోయిందా మాకు ఇప్పుడే వచ్చిందండి.
మీకు వోయ్యింది మాకొచ్చింది. మాకు వోయ్యింది మీకు వచ్చింది.
స మీకే మీకి హ్ జాతర అంటే మేము ఇక్కడ పెద్దగట్టి జాతర అనిచేసు కుంటామండి లింగమంతుల్ని.
హ్ హు
అవున్ జరుగుతదండి మా దగ్గర గంపలు గట్టి గజ్జలు లాగులు ఏశి కొన్ని డ్యాన్స్లు ఎస్ కుంట దేవుడికి ఆహ ఆ శివలింగమేనండి.
ఆహా హుహ్
హ్ యాటపోతులను తీసుకుపోయి బాఎంజాయ్ చేస్ స్తామండి. మా మా ఊర్లో నర్సరీ ఉంటుంది. ఆ నర్సరీలో వండుకొని తిని, దేవునికి మొక్కులు అప్ప చెప్పుకొని వస్తామండి.
ఇగ మో కులెక్కనా.
ఆ
హుహ్ ఆన్నే వంటలన్నీ
ఆ వంటలు గిట్లా అన్నీ అన్నే చేసుకుంటం.
ఉ
బాగా ఎంజాయ్ చేస్తాము అందరు వస్తారు మా
ఫ్యా ఆ ఫ్యామిలీ రిలేషన్ అన్నలా
ఆ అందరు వస్తారు. వాళ్ళతో ఎంజాయ్ చేసి డ్యాన్స్లు ఎసుకొని అట్లా హ్ అలా ఎంజాయ్ చేస్ చివస్ తాము.
మీరు ఏ దేవున్ని పూజిస్తరో
ఇగ అందరినీ పూజిస్తాము ఏ దేవుడు అంటే
అంటే ఏ రోజు తలస్నానం చేస్తరు.
సండే రోజు అండి.
హుహ్ మల్లన్న దేవుడు. మల్లన్న దేవుడా
కాలనీ
మ్ మహాదేవ్ నేను పూజలు చేయను
ఎందుకండీ పూజలు చేయండి మంచి జరుగు కన్ను
హ్మ్మ్ మనం పండగలకే పూజలు చేత్తం
పండగలకే పూజలు చేత్తారా నార్మల్ టైమ్ లో చేయరా.
మా అత్తమ్ముంది. మా అత్తమ్మని జేత్తారు.
ఔన్ మండేనేమో సండే సండే చేస్తాం తామండి
మ్ హు మరీ
మ్ పామ్ పిల్లలు పడుకున్నారా
మా పాప పండుకుంది ఇప్పుడే విళ నీతోటి వేగలేకపోతాన్నం గానీ తు వీల అన్నంగను
ఊ ఇలాగని అగపోతున్నారా.
మా పాప తోటి
అవునండి పిల్లలతోని చాలా కష్టం మేము ఆ పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తారు బాగా చికాకు చేస్తారు వారు స్స్కూలుకి వెళ్తేనే కొంచెం బిజీ ప్రశాంతంగా ఉంటామండి మేము ప్ర ఈ రోజు సెకండ్ సాటర్డే అట ఇంటి దగ్గరనే ఉన్నారు అందరూ బాగా ఇబ్బంది పెడుతున్నారండి
హ్మహు ఆ
మీ పాపా అల్లరి బాగా చేస్తూ
చిన్న పంచ ఆ పనుకోబెట్టిన ఆ ఆ హ్మ్ అని సౌండ్ చేత్తే పడుకుంటది మళ్ళా
ఉహు మధ్యలో మధ్యలో లేచి మళ్ళీ ఇమ్మటే పడుకుంటుంది
హ్మ్ మీరు ఏం చేత్తారు
ఏం లేదండి మా పిల్లలు రాసుకుంటున్నారు నేనేమో ఖాళీగానే ఉన్నా.
హ్మ్ తిన్నార మధ్యాహ్నం
తింలే ఇప్పుడేనాండి పొద్దున్నే తిన్నాం
హ హ
టిఫిన్లు చేస్తారా ఏమన్నా
అప్పుడు అప్పుడు చేస్తా దోశ ఇడ్లీ ఇంకా నాట్ రావవ్వాలని చేత మీరు
ననేమో అటుకుల ఉప్మా సేమయా పయసం సేమయా మా ఉప్మా రవ్వ ఉప్మ రవ్వతోని ఉప్మా ఇడ్లీ దోశ అప్పుడప్పుడు పునుగులు చేస్తాం ఆ అప్పుడప్పుడు పునుగులు చేస్తాం ఎక్కువ ఫ్రూట్సే పెట్ట తమండి పపాయా గ్రేప్ సో జంప్ కాయ ఇట్లాంటి ఏం పెడతాం ఎక్కువ స్నాక్స్ కి
ఇప్పుడు పిల్లలు మనీ చిప్స్ తినిపించిన వాంటే అన్నమే తినట్లేదు
చిప్స్ ఇట్లా అంటివి పెట్టొద్దండి అవి ఎంత ప్లాస్టిక్ ఉంటుంది మంచి మంచి ఆహారం కాదు అది
ఆ అందుకే పెట్టను మానేేసిన అయి తింటే మా పాప రెండు మూడు రోజులదాకా అన్నమే తినదు
ఆ తినరండి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అట్లా
ఇంకా తెలిసి కాదు మాత్తమ్మ కూడాడంగా తిట్టి బిస్కెట్లు కూడా తినిపోయాడు
అవును తినిపియదండి
ఓ సరే అండి
సరే అండి నేను మళ్ళీ చేస్తా తా